హలో హల్ హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందాండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం
అవునా నేను కూడా ఖాళీగానే ఉన్నానండి
అవునండి నేను బీటెక్ చేయాలనుకుంటున్నా ఏమైనా సజెషన్స్ ఇస్తారా
బీటెక్క ఎట్లా చేస్తారండి ఇప్పుడు
ఏముందండి మా ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయికి చెప్పడానికి
అమ్మాయికి చెప్పడానికా
ఆ సజెషన్స్ ఇవ్వాలి కదాండి
అంటే మంచి కాలేజీ ల జాయిన్ అవ్వాలండి జాయినవేన వెంటనే బాగా మీరు చదవడం స్టార్ట్ చేయాలి క్లాసులో
అది కాదండి మంచి కాలేజ్ అని ఫస్ట్ టీ ఎలా తెలుసుకోవాలండి ఇవి ఎంసెట్ రాసిన తర్వాత
అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అక్కడ కాలేజీ లో ఫెసిలి టీసేలా ప్రొవైడ్ చేస్తారు అట్లాంటివన్నీ చూసుకొని జాయిన్ అవాలి అండి
అవునండి మాకైతే డిగ్ ఇది ఉంది కదా బీటెక్ అయిపోయేలోపు మాకు జాబ్ రావాలండి
అహ అంటే మంచి బ్రాంచ్ తీసుకోవాలండి మనం అట్ల అయితేనే ఇప్పుడు ట్రెండింగ్ లో మంచి అవకాశాలు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే బ్రాంచ్ తీసుకోవాలి అండి
అంటే ఇప్పుడు ఇప్పుడున్న గ్రూప్కి నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఉండదు నెక్స్ట్ ఇయర్ ఉన్న గ్రూప్కీ ఆ నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఉండదు ఇలా అయితే ఎలా అండి స్టూడెంట్స్ కి ఎలా జాబ్స్ వచ్చేది ఎలా సెటిల్ అయ్యేది వాళ్ళు
డి
మనిషి బాగుంటుంది
ఆ అందుకనే రీసెర్చ్ మనం బాగా చేయాలండి అంటే ఇప్పుడు జాబ్స్ కొన్ని జాబ్ సో ఏప్పటికీ ఆ చచ్చిపోవండి లైక్ మ్యాన్ పవర్ క్రియేటివి టి ఎక్కువ నీడ్ ఉన్న జాబ్స్ ఎప్పటికీ ఆ చచ్చిపోవండి డెడ్ అయిపోవు
అవునులేండి ఇంగ మా ఇంట్లో ఒక అమ్మాయి సిఎస్సి గ్రూప్ తీసుకుంది అండి అప్పుడు సాఫ్ట్వేర్ అంటే చాలా వేరే లెవల్ ఉండేదండి అప్పుడు సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్ వేర్ ఆ అనే వాళ్ళు అంతా అలా అని అమ్మాయికి సిఎస్సి గ్రూపు ఇచ్చేసాము ఆమె సిఎస్ఈ కంప్లీట్ అయింది కానీ ఆమెకు ప్లేస్మెంట్లో ఒక్క జాబ్ కూడా రాలేదు అసలకి ఖాళీగా ఉంది ఇప్పుడు
అవునండి సిఎస్సి తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు చాలా కష్టం అండి జాబ్స్ లేవు కాంపిటీషన్ ఎక్కువ ఉంది
అంటే అప్పుడు అంత ఫేమస్ అయిన గ్రూపు ఆ బ్రాంచ్ కి ఇప్పుడు ఎందుకు లేవండి జాబ్స్
నిజంగా అండి మనము ఫ్యూచర్లో ఏ ఫ్యూచర్లో ఉండే బ్రాంచెస్ తీసుకోవాలి ఫూ ఫ్యూచర్ లో మనకు ఆపర్చునిటీస్ వస్తాయా లేవా అని చూసుకొని బ్రా బ్రాంచ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అండి
అలా అయితే ఎలా అండి ఇప్పుడు ఎంతో మంది చేసింటారు ఆ బ్రాంచ్ తీసుకొని వాళ్ళందరికి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారండి ఫ్యూచర్లో అసలు
అంతే కదండి మన ఇండియాలో ఎంతో మంది డిగ్రీలు బీటెక్లు అన్నీ చేసి ఎంతో మంది ప్రతి ఇయర్ బయటకు వస్తున్నారండి కానీ వాళ్ళలో అసలుకి ఎవ్వరికి కి జాబ్స్ రావట్లేదండి
అదే అండి కొన్ని లాక్స్ మంది బయటకొస్తున్నారు ప్రతి ఇయరు వాళ్ళందరికీ జాబ్స్ చూపించాలి గవర్నమెంట్
అదే కదండి జాబ్స్ ప్రొవైడ్ చేయాలి మనం ఇట్లా మనకే ఇక్కడ యువత జాబ్స్ ప్రొవైడ్ చేస్తే మన దేశం బాగుపడుతది
అదే కదా మన దేశము తొందరగా డెవలప్ అయిపోతది వేరే ఏది విదేశాల లాగా
అదే కదండి ఇప్పుడు యుఎస్ఏ, కెనడా, యూకే అవన్నీ వెళ్ళి ఆక్కడ ఆ దేశాలు ఇంప్రూవ్ అయితున్నాయి గాని మన దేశం అలానే వెనకబడిపోయింది
ఎందుకంటే మన దేశంలో ఉన్న యువత వేరే దేశాలకు వెళ్ళి పనిచేయడం వల్ల వేరే దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి మన దేశము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలానే మిగిలిపోతుంది యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకున్నందుకు
అవునండి మన దేశం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంది కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు ట్యాగ్ రాలేదండి మన దేశంకి
అదే అండి నేను సిక్స్త్ క్లాస్ నుంచి నా ఆరో తరగతి నుంచి విం వింటున్నా అండి మనది డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ అని ఇంకా అలానే వింటున్నా అండి ఇప్పటికీ ఇక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది ఇంకా
నేను కూడా చిన్నప్పటి నుంచి డెవలపింగ్ డెవలపింగ్ అనే క అనీ విన్నాను కానీ, డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు వినలేదండి. ఎన్నో కంట్రీస్ చిన్న చిన్న కంట్రీసే డెవలప్డ్ కంట్రీస్గా మారిపోయాయండి. మనకంటే వెనకబడిన కంట్రీస్. ఇప్పుడు ఇప్పుడు ఎంత బాగా ఉన్నాయంటే చాలా మంచిగా ఉన్నాయి.
అదే కదండి మన దేశం డెవలప్ అయ్యా డెవలప్డ్ కంట్రీ అని అవ్వాల ఏం చేయాలండి మరి? బ్లాంక్
పొలిటీషియన్ సిస్టమ్ చేంజ్ చేయాలండి ఫస్ట్. ఈ పొలిటీషియన్స్ అంతా కరెప్టెడ్ అండి నిజంగా ఎవ్వరినీ నమ్మడానికి లేదు.
అవునండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డిగ్రీ పట్టా పట్టుకొని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ తనకు ఔ ఉన్నా తన స్థాయికి తగ్గట్టు ఉద్యోగం అనేది కల్పించాలి. లేదంటే వాళ్ళకు స్కిల్స్ ఏదైనా ట్రైనింగ్ ఇప్పించి మంచి కంపెనీస్ అనేది స్టార్ట్ చేసి ఇండియాలోన వాళ్ళకి ఆ కంపెనీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇవ్వాలి. అసలు యువత ఎందుకు ఖాళీగా ఉండాలి. దేశం అనేది ఇంకా యువతని వాడుకోవాలి దేశం అభివృద్ధి చెందడానికి. వాళ్ళలోని టాలెంట్ని గుర్తించి స్కిల్స్ నేర్పించుకొని యువతని మంచిగా వాడుకుంటే ఆ దేశం తొందరగా అభివృద్ధి చెందుతుందండి. అసలు గవర్నమెంట్ కి మినిమం ఇది నాలెడ్జ్ కూడా లేదా అండి
అదే కదండీ. ఇప్పుడు అంటారు. నేటి బాలలే రేపటి పౌరులు. దేశానికి ఉపయోగపడతారు అని. ఇది అని కొటేషన్స్ చెప్తారు గానీ ఏమి పాటించరు. యువతకి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళకి జాబ్స్ ఇవ్వరు, వాళ్ళని మంచి గా యూస్ చేసుకోరు ఇట్లా అయితే ఎట్లా అండి?
అదే అండి యువతని సరైన దిశలో గవర్నమెంట్ అనేది ప్రోత్సహించలేదు అందుకే దేశం ఇలా ఉండిపోతుందండి. ఇప్పుడు విదేశాల వాళ్ళు ఇప్పుడు భారతదేశం యుూతని ఎందుకు ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ మనకి ఎందుకు జాబ్స్ వాళ్ళు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఇట్లా యువతని రాబట్టుకొని వాళ్ళ దేశాలుని వాళ్ళు ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారో అలానే వాళ్ళు కూడా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళనుకున్నట్టు.
అండి నిజమే అండి నేను కూడా అదే అగ్రీ చేస్తాను డెఫినెట్గా. మ్ ప్చ్ మన దేశంలో గవర్నమెంట్ డెఫినెట్గా యువతకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి.
ని ఓ ఓ ఒకా డిగ్రీ ఇంజనీరింగ్ చేసి డిగ్రీ చేసి బయటకు వచ్చిన విద్యార్థికి నువ్ వెంటనే జాబ్ చూపియాలి లేదా హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోయిన వాళ్ళని కాకుండగా వాలక్ హయర్ స్టడీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వెంటనే వాళ్ళకి తగిన జాబ్ చూపించాలి ఇప్పుడు వాళ్ళు అన్ ఈ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివి ఏం లాభం అండి ఇంకా
అదే కదండి ఫస్ట్ ట్ మన ఇంటి్ర ఎడ్యుకేషన్ ఇప్పయాలి అండి నిజంగా ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిచ్చి మళ్ళీ ప్లస్ ఎంట ఇ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయ్యాలి
బ్లాంక్
ఇట్ల అయితేనే మన ఇండియా బాగుపడుతదండి
కదండి చిన్నగున్నప్పుడు స్కూల్కి రండి అని చెప్పింది వాళ్ళే స్కూల్కు వెళ్ళినాం అంతటితోనే ఆగకండి కాలేజీ జాయిన్ అవ్వండి అని చెప్పినారు కాలేజ్డ జాయిన్ అయినాం తర్వాత ఇంతటితో ఆగిపోకండి మీరు డిగ్రీలు చేసి మంచిగా సెటిల్ అవ్వాల అంటే అలాగే అలాగే డిగ్రీలు జాయిన్ అ్య డిగ్రీలు పట్టుకున్నాం డిగ్రీ వేస్తే జాబ్ వస్తుందని ఆశతో తీరా డిగ్రీ చేసినాక ఖాళీగా కూర్చుంటున్నామండి అసలు గవర్నమెంట్ మాకు ఎక్కడా జాబ్స్ కల్పిస్తుందండి
నిజం అండి నేను కూడా ఒప్పుకుంటాను మరి
గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోండి అంటారు కోట్ల మంది ఉన్నారండి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాడిచ్చే ఐదు వేల పోస్ట్లకి కోట్ల మంది రాసుకుంటే ఇంకెక్కడ వస్తాయి ఐదు వేల మందికి ఐదు వేల సీట్లు పోతు అయితే మిగతా కోట్ల మంది జనాలు ఎక్కడ బతకాలి ఎలా బతకాలి ఆ యువత
అదే కదండి యువతకి జాబ్స్ లేకుంటడా ఎలా అండి నిజంగా మన గవర్నమెంటు ఏం చేస్తే ఏం చేంజెస్ చేస్తే సిస్టంలో మన ఇండియా బాగుపడుతుంది అని మీరు అనుకుంటున్నారు
ఫస్ట్ ప్రతి ఒక్క విద్యార్థికి డిగ్రీ అయిపోయిన వెంటనే ఏదో ఒక జాబ్ అనేది గవర్నమెంట్ డెఫినెట్ గా చూపించాలి ఖచ్చితంగా వా ఒక విద్యార్థి ఊక ఉండకూడదు డిగ్రీ కం డిగ్రీ పట్ట పట్టుకొని రిగ్రెట్ అవ్వకూడదు నుంచి చదివి ఏం లాభం ఉంది అని అనుకో ఫీల్ అవ్వకూడదుదలా
అంటే కొంతమంది ఫారిన్ ఫారిన్ ఇన్వెస్టర్స్ మన కం మన ఇండియాకు వచ్చి కంపెనీస్ పెట్టడానికి భయపడుతున్నారండి చాలా మంది మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరు రావటేదు
ఆలా అయితే ఇండియానే ఇండియా మన వాళ్ళే పెట్టొచ్చు కదా కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ పెట్టి యువతకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకోవచ్చు కదా అండి ఆ కంపెనీస్ లో వర్క్కి
అదే కదండి కానీ మన వాళ్ళు ఎలా అంటే ఈ డిఫారెస్ట్రేషన్ ఇవన్నీ చేసి మరి కంపెనీస్ పెడతాం అది ఇది చేస్తా స్తామంటారు ఎట్లా అండి ప్రకృతిని మనం చెడగొట్టకూడదండి
ఊరికే ఎవరికి వాళ్ళు దోచుకోవడం సంపాదించుకోవడం నేను బాగుంటే చాలు ప్రతి ఒక్క పొలిటీషియన్ ఇదే ఆలోచిస్తున్నారు కానీ వా ఆ నా తర్వాత నా కొడుకు ఎమ్మెల్యే కావాలి నా జనరేషన్ వాళ్ళు పాలిటిక్ బుక్స్ లో ఉండాలి
అదే గదండి నా తర్వాత నా కొడుకు సిఎం గావాలి నా తర్వాత నా కొడుకి ఎమ్మెల్యే కావాలి ఇది ఈ పొజిషన్ లో ఉండాలి నా కొడు
అంతేగాని నా దేశం ఎందుకు నా దేశ ప్రజలు ఎందుకు నేటి యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి వీళ్ళని ఊరికే పెట్టకూడదు వీళ్ళని అభివృద్ధి దిశలో నడిపించాలని ఒక్క పొలిటీషియన్ అయినా మాట్లాడతారా అండి అసల్ కి
అదే కదండి మోస్ట్లీ ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదండి యువతని ముందుగా అసలు ఎవ్వరు సపోర్ట్ జేయదు ఇంకా ఏంటంటే ఇప్పుడు ఆ రిలీజియన్స్ పేర్ కి మన వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి
అవునండి ఆ అవన్నీ ఆ చెత్త చెత్త వాటికైతే రియాక్ట్ అయితరు కానీ నిరుద్యోగంతో బాధపడుతున్న యువతని ఎవ్వరు పట్టించుకోరు
అదే కదండి అంత రిజ రిలీజియన్ మీద మనం ఇంట్రెస్ట్ పెట్టేది అంత దేశం బాగు కోసం పెడితే
ప్రతి ఒక్క పొలిటీషియన్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి పోతారు రిలీజియన్ మీద వచ్చేసరికి ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇచ్ వచ్చేవాడే సరిపోతడు అంతేగానీ యువత గురించి ఎవరు మాట్లాడరండి అసలు అలా మాట్లాడేసరికి అసలు ఆ టాపిక్ లో లేకుండా ఎస్కేప్ అయిపోయింటారు ఇంకా అక్కడ నుంచి ఎవరు సమాధానం ఇచ్చేది ఏమన్నంటే టాలెంట్ ఉన్నోడికి కి జాబ్ వస్తుంది చదివినోడికి జాబ్ వస్తుందని చదివిన వోడికి టాలెంట్ ఉన్న వోడికి ఎందుకు రాదా మిగతా డిగ్రీలు చేసిన వాళ్ళు ఎందుకు చేసినట్ట వాళ్ళు
అదే కదండి ఏమన్నా అంటే మన మన దేశంలో పాపులేషన్ ఎక్కువుంది అందరికి జాబ్ కావాలంటే అందరికి రాదు అంటారు కానీ చైనాకి గూడా మనలాగే ఈక్వల్ గా ఉంది పాపులేషన్ అయినా కానీ వాళ్ళది ఎంత డౌవలప్డ్ కంట్రీగా ఉందండి
కాదండి పాపులేషన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు నువ్వు చిన్న ఉన్నప్పుడుంచే చాలు ఇడిక్ పాపులేషన్ ఎక్కువైంది వీళ్ళకి మాత్రం జాబ్స్ వస్తే